ఆ చెప్ ఏం జేయట్లే ఖాళీ
తిన్నవ
ఉమ్ తిన్నా నువ్వు
ఏందిన్నావ్
దోసా
దోశా ఎన్నీ
రెండు
ఏమైంది ఎక్కువ తింటే లావైపోతాందన్నా
అంతే పెట్టేది ఎక్కువ పెట్టరు
ఎందుకు అడుగు నాక్ సరిపోట్లేదని
ఊమ్ నువ్ అడుగుదురా
నేన్ అడిగీతే పెడతారా నీకు నువ్వు అడిగీతే పెట్టరా
పెట్టరు
ఎందుకట్లా
అంతే
రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ హాల్
యస్
ఉం బాగా చలిగుందమ్మాయ్
ఎందుకుండద్దమ్మాయ్ వింటర్గా ఛీ వింటర్ లో చలిగానే ఉంటదమ్మాయ్
వింటర్ గాదు గద ఇది
వింట్రేగా
అవునా ఈ రోజు స్పెషల్ గా మంచి పడుతుందా పై నుంచి
ఉమ్ ఈ రోజు బయటికి వెళ్దాం మనం
బైటికి
వెళ్దాం
యాడికెళ్ళేది నేనాడికి రాను
సరే చెప్తా నాక్ టైం అచ్చినప్పుడు
నీగూడ టైం వస్సుద్దా ఏ ఇప్పుడు టైం రాట్లేద్ అందుకు టైం లేదా
వెయిట్ అండ్ సీ
వేట్ అన్ సియా వేట్ జేస్సి జూడాలా
చూడు
చూడు చూడు చూస్తునే ఉండు నన్ను
చెప్పు
రెండు కళ్ళు పెట్టి చూస్తవ నాలుగు కళ్లు పెట్టి చూస్తవ నీ భూతద్దాలు ఎసుకొని
ఏ కళ్ళు వెట్టి చూలేను గాని ఇంకా
ఎందుకు అట్లాగ చూళ్ళేవు
అంతే ఎక్కడికి ఏళ్తున్నావ్ రేపు సండే గదా
రేప్ యాడికి పోట్లే లే పాప రేపుటి సంగతి రేపు ఇవాళ సంగతి చెప్పు
మీరు వెళ్తారుగా మీరు బయటికి
ఉమ్ ఎల్తాన్నం
ఎక్కడికి నేను రాను మీరు ఎక్కడికి వెళ్తుండ్రు
నేను యాడిగిపోవట్లేదు నేను యాడిగిపోతను డుటికి వెల్ దను ఏం చేస్తుంది సారోళ్లు ఫోన్ చేసారా
చేసారు
ఏంటంటా
ఆర్మల్
నార్మల్ అన్నారా ఫోన్ చేసి
అవును
ఆ ఆ మరి నార్మల్ అంటేతే నార్మల్ ఏంది ఇద్దరు చప్పేరు కదా ఆ మరి ఎవరన్న ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలసినోళ్లు వొస్తే ఏం చేస్తరు మీరు
ఎం చేసాం మాట్లాడుతం
మాట్లాడి
నెంబర్ తీసుకుంటాం గ్రూప్ లో యాడ్ చేస్తాము అంతే
అంతే జాయిన్ అయిపోతరు ఇంగ
ఉ
ఎవరైనా జాయిన్ అయ్యారా ఇప్పుడు వరకి
జాయిన్ అయ్యారుగా ఆ ఉన్నారు నాకు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అని చెప్పినగా
జాయిన్ అయ్యారా లేద వాళ్ళు ఒక్కరన్న వొచ్చి
జూలై థర్టీన్ కి జాయిన్ అవుతారు
జులై థర్టీన్ కి జాయిన్ అవుతరా
ఎస్
మేము ఆప్పుడు వరకే
అంతే
అప్పుడు వరకి ఎం అంటున్న
ఎప్పుడు పడితే అప్పుడు జాయిన్ అవర్ లే
అదేంది ఖాళీగ ఉండదు ఏందీ
ఆ అవును ఉండుదు
ఆ ఇప్పుడు సీట్లు ఏం లేవా కూర్చోడానికి
లేదు బి బ్యా ఈ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇంగంతే ఇంగ అప్పుడే రావాలి ఆ డేట్ లో అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వొస్తే
ఆ ఎప్పుడు పడితే అప్పుడు వొస్తే వొస్థి దానిది ఏముంది వొచ్చేవాళ్ళు ఎట్లైనా వొస్తరు పోయేవాళ్లు పొత్ తావుండ్రు దానిదే ఏముంది
వొచ్చేవాళ్ళ మళ్ నెక్స్ట్ బ్యాచ్ కి రమ్మంటం అంతే మధ్యలో ఏమి తీసుకోరు ఇప్పుడు దాంట్లో ట్వంటీ డేస్ క్లాస్ అయిపోయినాయి మధ్యలో వొచ్చినోలని తీసుకుంటావా నువ్వు కొంచం అన్న తెలివి ఉండి
ఏమో నాకేం తెలుసు మీరు ఎట్లా తీసుకుంట్రో ఎట్లా పోతారో ఉ అడగాలిదే అడిగితే చెప్పాలిగా నాకేం తెలుసు మీ ఇన్స్టిట్యూట్ గురించి
నువ్ రోజు అడుగుతుంటడు జాయిన్ అయిన్రా జాయిన్ అయిన్రా రోజు ఎందుకు జాయిన్ అవుత్ త్రు మంత్ మంత్ కి గద జాయిన్ అయ్యేదే లక్ష సార్లు చెప్పిన నేను ఇపుటికి
లక్ష సార్లు చెప్పిన గూడ లక్ష ఒకటోసారి గూడ చెప్పాలా తెలియనోళ్ళకి అదే అది ఆ ఆ నువ్ గాని జాబ్ చేస్తున్నావ్ మా ప్రపంచంల ఇంకెవరు జాబ్ చేయిట్
నేనే ఏం చేయట్లే నేను ఖాళీనే నేను జాబ్ చేయట్లే ఏం చేయట్లే
ఖాళీ గా ఉన్న చెప్పు అంత ఖాళీ గా ఉన్నారు మాముల్గనే పండిండ్రు ఆ ఆయితే తిను బొండు బొ మీ అమ్మ మీ నాయనా పెడతారు కద కూర్చనే
మరి అదేగా జేశేది
జాబ్ జెస్తాదంట జాబ్ ఒక పని చేత గాదు కన్నె జాబు కావాలి ఆమెకి
తిని పడుకుంటా ఇంట్లో అంతే
గడ్డ దినమ్మా పచ్చ గడ్ది ఎండు గడ్ తెలుసా నీకు ఏ నువ్వు తిన్నావా
నేను తిను
ఎందుకు మనుషులా మనుషులు ఎన్ని రకాలు ఉంటారు
ఏమో నాక్ తెలియదు నీకే తే
ఆ మరి నువ్వు మనుషి ఏ అన్నవ్ గా నువ్వు ఏ రకం మనుష్నో
నీక్ తెలియాలి నువ్వే రక్ నేను మనుషినే నేను మంచిగుంట నీట్గా నీకులాగా ఉండన్నె
అమ్మాయిలు అమ్మాయిలగా ఉంటరు గనీ అబ్బాయిలగా ఎక్కడైన ఉంటరా
మ్
చెప్పు
అవును
ఇంక ఏం చేస్తున్నవ్
ఏం చేయట్లే పడుకోని ఉన్న
మ్
చెప్పినగా పడుకొని ఉన్నా అని
ఏం ఆఫీస్కి ఎళ్ళకుండా పడుకొని ఏం చేస్తున్నావ్ నువ్వు
ఫోన్ చూసుకుంటా ఇంకేం చేస్తా
ఫోన్ చూస్తే సరిపోయిందా అన్న
ఉమ్ అంతే
ఫోన్ లో ఏం చేస్తావ్ యూట్యూబ్ చూస్తావా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తావా
ఇన్స్టి
అమ్మో ఇన్స్టా యూజ్ చేస్తున్నవా నువ్వు
మ్ మీకు లేద్ ఇన్స్టా మీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఎందో గూడ తెలీదు గదా అసలు అంటే ఎందో గూడ తెలిదు గద మీకు
అసలికి
ఓఓ
మేము అనేడ్యుకేటెడ్ ఫెలోస్ మెము ఎడ్యుకేటెడ్ గాదు మేము
మేము అనే అన్ అనేడ్యుకేటెడే
మెము ఏం సదవలే ఏలి ముద్ర ఏలి ముద్ర ఎసీ అలా బయటికి ఎళ్ళిపోతం అనమాట
మేము అంతే
సంతకం పెట్టమనరానుకో సంతకం అంటే ఏంది అంటాం మేము
సంతకం అంటే ఏంటి కూడా అడుగుతారా మీరు
ఆహ మేము అట్లనే అడుగుతాం మేము చాలా గ్రేట్ అంటే గ్రేట్ గ్రేటెస్ట్
మ్మ్
మ్ మాకులా మీరు ఎప్పుడు ఉండాలా
మేం ఏయలేంలే
వర్షం పడుతుంది మా దగ్గరా మీ దగ్గర పడుతుందా
మా దగ్గర పడట్లేదు వెన్ వేడిగా ఉంది ఎండ బండి ఎండగా ఉంది మాకు ఫుల్లు
ఎండ పడుతుంది ఎండగొట్టడానికి స్పెషల్గా
మా ఊర్లో ఎండ పడుతుందంటే
మీ ఊర్లో ఎండ పడుతుందా
అవును
ఎందుకు ఎండ పడుతుంది ఈ ఊర్లో ఎండ పడొద్దు అని చెప్పు అయితే సూర్యుడు ఫోన్ జెసి
నువ్వు చెప్పు వాన బడొద్దు మా దగ్గర
సూర్యుడా ఓ సూర్యుడా యాడున్నావురా నువ్ లోపలికెళ్ళు చందమామచ్చి వర్షం పడుద్దేను
మ్మ్ అవును
ఏండవా
ఆ పిల్లకి మనీ ఏయ్ గాయత్రి కి వెళ
ఏమని వెయ్యాలి ఎందుకు
ఫిఫ్టీ ఎయిట్ చకలాలు తీసుకోవాలా
చక్రాలు తీసుకుంటా ఇప్పుడు
ఆ ఎహె అపిల్ల ఎళ్ళింది పంపించిన అందుకే నేను
ఇప్పుడు ఎలా పాల లేదు నీకు అసలకి
ఏ వెయ్ నాకు రెండు రోజులు నుంచి తినాలనిపిస్తుంది అయ్యి
ఏ బి సి డి ఇ మాకు వచ్చు ఏబిసీలు చిన్నప్పుడు నేర్పించారు
నవ్య నంబర్ ఉందిగా ఎయి
నవ్య నంబర్ నా దగ్గర సేవ్ చేయా సేవ్ చేయల నేను
ఇంద లో ఎయి
నిజంగా సేవ్ చెయ్యల
నీ ఫోన్ పే లో ఉంటది చూడు
ఏమ పోని పిల్ల అచ్చా తొంభై ఎస్తాను ఏమో రోజు కానీ లేదని
ఉంది చూడు
హ్మ్ సర్లే యాద్దాం ఫోన్ చేస్తది గా ఆ పిల్ల అటే
ఆ
ఆ పిల్లను ఫోన్ జేయమని చెప్పు డబ్బులు ఎస్తా
ఆ సరే చెప్తా
హ్మ్ అప్పుడు తీసుకుందు సరిపోద్ది
హ్మ్ నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు
వచ్చేయ్ ఒక్కదాని కాపోతే పది మంది ఉందా తోడు ఎవ్వన్నా
హ్మ్ సమీరా కాల్ చేసింది నైట్
ఏంటంట
ఏం చేస్తున్నావు అంట తింటున్నా అని చెప్పిన సరే మళ్ళీ ఫోన్ చెయ్ అనింది వచ్చ తను మనీ అడిగింది ఇప్పుడు నన్ను త్రీ హండ్రెడ్ మెసేజ్ పెట్టింది
మ్మ్
ఎయ్ ఆ పిల్లకి.
ఉమ్ ఆ పిల్లకీ త్రీ హండ్రెడ్ ఏసి, ఈ ఇగా యాభై ఏసి, రేప్ బైటికెట్టపోవాలి అప్పుడు మరి
బైటికేం లేదు. నేను రాన్లే గానీ, ఎయ్ ఆ పిల్లకి సమీరకేయ్. నేన్ రాన్లే రేపక్కడికి.
ఛ ఇంగ రేప్ బయటికి లేదు.
నేను రాన్లే మోస్ట్లీ నేను ఎక్కడి రానని చెప్పిన గద, నన్ను ఎప్పుడు తీస్కొని పోనవస్రం కూడ లేదు. సరేనా! నీ వరకు నువ్వు చూసుకో అంతే.
చెప్తున్నా. మ్హు నేన్ గాని డబ్బులు కానీ ఇప్పుడు ఏసిన అంటె మాత్రం, ఇంగ రేపు బయట లేదు. నా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ తిప్పాలన్నా కూడ బైటకి, ఎక్కడికి.
నా దగ్గర ఎక్కడికొద్దులే అయ్య. నేను ఎక్కడికి రాను. నన్ను ఎక్కడికి తిప్పోద్దు.
మ్ దానికి నేనేం చేయలేను మరి ఇంక.
నే ఎక్కడికి రాను. నన్ను ఎక్కడకి తీస్కొని పోనవస్రం కూడ లేదు. నా దగ్గరకి గూడ రానవస్రం లేదు ఇంగ డైలీ.
మ్ అంతేనా! అంతే అంటావా మల్లికా నువ్వు? ఎక్కడికి రావా? ఎందుకు రావు?
అంతేలే కొత్తల్లో ఉంటదిలే. తర్వాత ఉండదు కదా! అది ప్రూ చేస్తన్నావు కదా నువ్వు ఈ మధ్య. న్యాకు ఇంట్రెస్ట్ లే. నేను ఎక్కడికి రాను. నన్నెక్కడికి తీస్కొనవస్రం లే.
నాకు డబ్బులు చాల అవసరం ఇప్పుడు. నా సిచ్యువేషన్ నీకు తెలీదు.
నీ సిచ్యువేషన్ జీవితాంతం అట్లే ఉంటదులే. ఇంకెప్పుడు మారదు నీకు. నాక్ కోపం వొస్తుంది. నువ్ మాట్లాడుకాకు.
కోపమోస్తుందా నీకు కోపమోస్తే గోడకేసి కొట్టుకుంటావ నువ్వు తలకాయి. అలాంటి మంచి అలవాట్లున్నయా? ఆ?
చెప్పు ఏంది?
హలో
ఏంటి?
ఎందుకు అలిగావా పాప? అలిగావా చిట్ ట్టి చిలక చూడవా నేల వంకా? నేలవంగ జూడమా నా వైపు చూడు.
నీ వైపు చూడ్లే నేను ఎవరి వైపు చూడలేను లే.
ఎందుకమ్మ అట్ల జేస్తవ్? ప్రేమ లేదా నా మీద?
లేదు
మ్ కోపం లేదా నా మీద?
లేేదు.
ఇంకేముంది?
ఏం లేదు.
తులమ్మ ఆహా ఆహా బాగున్న ఇప్పుడు వర్షంలో తడ్సుకుంటాపోవాలి ప్చ్
పో వర్షంలో తడుచుకుంట పోతవో ఎక్కడికైనా పో
ఏంజేస్నారూ హల్ప్ జేయొచ్చు గదా
నేనేం హెల్ప్ జెయ్యన్నీకు
అవునా, ఔను వర్షంలో చావలు పట్టినవ ఎప్పుడన్నా నువ్వు
నువ్ వట్కో
ఓ నా చిన్నప్పుడూ చాలాసార్లు పట్టా
ఉ పట్టు ఇప్పుడు కూడా పోయి పట్కో నువ్వు పట్కో నాకు రాదు నువ్వుబట్కో చాపలు పట్టుకోకు చాపలమ్ముకో
చాపలమ్మైన పోషిస్తానే నిన్ను
ఉ మర్నెను బోషించబల్లే ఏం చెయ్యబల్లే
ఆ
నన్ను నేను బోషించుకుంటా
హ్మ్ సరే నేన్ నేర్పిస్తాలే నేన్ నీకు
అవ్సరం